హలో ఆ వినిపిస్తు ఇప్పుడు
ఆ తిన్నారా
ఆ తిన్నాం మీర్ తిన్నారా
ఆ తిన్నాం
ఏం చేస్తున్నారు
ఉమ్ కాలినే ఉన్నా అక్క అక్కా ఆ క్యారెట్ హల్వా నువ్వు ఎలా ప్రిపేర్ చేసావో నాకు చెప్ తావ ఒకసారి
క్యారెట్ హల్వా నేనైతే మామూలుగా మనం క్యారెట్స్ ఉంటాయి కదా అవి తీసుకొని కో పైన చెక్ ఉంటుంది కదా
ఆ అవును గ్రేడింగ్ చేస్తదా
ఆ ఆ పీల్ తీసేస్తాను నేనైతే కొంతమంది ఏం చేస్తారంటే ఆ తొక్కు కూడా టేస్ట్ ఉంటుంది అంటారు, బాగా క్లీన్ చేసుకుంటే చాలు అంటారు.
అవునవున్
కానీ అక్కడక్కడ కొంచెం నునున్ గరం గరక్ ఉంటుందని నేను తీసేస్తా పీలు
ఆ ఆవున్లే కొంచం మట్టి అంటుకుంటుందిగా
ఆ అవును మనం ఎంత క్లీన్ చేసినా అక్కడక్కడ బ్లాక్, బ్లాక్ డాట్స్ ఉంటాయి.
అవును
అందుకు నేను పీలు తీసేసి తురిమేస్తానఅంతా
ఆ ఆ
బాగా తురిమేసి ఫస్ట్ కొంచం నెయ్యేసి బాగా ఫ్రై చేస్తాను మెత్తబడే వరకు
అవునులే
ఆ ఆ దాంతోపాటే పక్కన కొన్ని పాలు వేడి చేసుకొని చల్లార్చుకుంటా
ఉమ్ ఒకె
చలారుచుకొని నెయ్యిలో ఇది బాగా ఫ్రై అయ్యి మనకి తెలుస్తుంది కదా ఫ్రై టై ప్ లో కొంచం మెత్తబడే వరకు చేసుకొని నెయ్యిలో నెయ్యి లో చేస్ కున్న తర్వాత ఈ పాలు అనేటీవి దాంట్లో వేసేసి అది దగ్గరికి వచ్ వచ్చే వరకు కలుపుతూనే ఉంటే ఒక చక్కెర కానీ మాకి ఇష్టం వచ్చింది టేస్ట్ కు తగ్గట్టు
అవునుఅవును
చెక్కరకాని చెక్కరి లేకపోతే బెల్లము కొంతమంది హ ఓన్లీ హనీనే వేసుకుంటారు
అవును స్వీట్ తక్కువ
ఆ స్వీట్ తక్కువ హెల్త్ ఎక్కువ కాన్షియస్ ఉన్నవాళ్ళు హానీ ఒక్కటే తీసుకుంటారు ఆల్రెడీ దాంట్లో నెయ్యి ఉంటుంది కదా
అవును
హానీ తీసుకొని అది దగ్గరకు వచ్చే వరకు ఉన్నిచి తీసేస్తారు కొంతమంది ఇలా చేసుకుంటారు ఏమంటే కలకండ టైప్ లో మిక్సీ పట్టి కూడా చేసుకుంటారు డి ఫ్రిడ్జ్ లో పెడతారు
ఆ అవును అవును నేను కూడా అట్లే చేస్తాను అందుకోసం నిన్ను అడుగుదామని ఒకసారి
ఆ నేనేమ అలా చేయను
నేనైతే మొత్తం క్యారెట్ ఎస్ ఆ నేనైతే మొత్తం క్యారెట్ మొత్తం క్లీన్ చేసేసి అక్క ఆ ముక్కలు ముక్కలుగా ఖర్చేసేసి అది పప్పు కుక్కర్ ఉంటుంది కదా ఆ ముక్కలుగా కట్ చేసి లావు లావుగానే
ఆ ఆ
కుక్కర్లో వేసేసి ఇంకా కొన్ని పాలు లు నెయ్యి అన్ని ఒకటే సారి ఏసేసి ఆ మూత పెట్టేసి ఒక త్రీ త్రీ విజిల్స్ అట్లా రాణిస్తాను
అంటే పప్పుకు పెట్టినట్టు
ఆ పెట్టేస్త అన్ని ఒకటేసరే ఏసేసి ఆ అ త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత అమూత తీసేసి ఇంకా కొంచెం చల్లగా అట్లా అయిన తర్వాత గోరువెచ్చిగ అట్లా మనం పప్పు గుత్తి ఉంటాది కదా అట్లా దాంతో మెది మెదిపేస్తాను బాగా నీట్గా
అ
బాగా మెత్తగా మెదిపేసిన తర్వాత ఆ కావాల్సినంత షుగర్ యాడ్ చేస్తాను ఇంకా నెయ్యి కూడా కొంచెం పడుతుంది అన్న అంటే గిన కొంచెం నెయ్యేసి పైన డ్రై ఫ్రూట్స్ ఏసి సర్వ్ చేసుకుంటాక్క
అంటే అది మామూలుగా దగ్గరికి వస్తుందా పోప్ప్ మన అలు అంటే లిక్విడ్ టైప్ లో ఉంటుందా లేకపోతే గట్టిగానే ఉంటుందా
మామూలుగా మనం ఆ ను్వు తురిమి ఎట్లా చేస్తే వస్తుందో అట్లే వస్తు ది ఇది కూడా
ఆ అంటే కొన్ని పాలు పోసుకుంటావ న్
ఆ కొన్ని పాలు హ్మ్ ఆన్ ఆన్ అంటే క్యారెట్ వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది గదా
అవునవును
అవును ఉంగ పాలు పో సరిపోయ వైన్ పోసేసి పెట్టేసైన పర్ఫెక్ట్ గా కుక్ అయితుంది క్యారెట్
కళకండాకైతే ఇ బూడిద గింజలు ఉంటాయి గదా
ఆ అవునవును
అవి కూడా పెడతారు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టే వాళ్ళు అయితే
అవునులే
పీస్ పీస్కి అటాచ్ చేసి ఇట్లా వేసినప్పుడే గిన్నెలో పీస్ పీస్ కి పెట్టి వెడతారు అంటే మనం బేకరీలో గొన్నా గూడా అలానే ఉంటుంది గదా వైట్ వైట్వి గుమ్మడి విత్తనాలు ఉంటాయి
ఆ ఆ పుచ్చకాయ గింజలు ఇంక దోసకాయ ఇతన్నాలు
అవును
ఆ
ఎక్కువ ఇవి దోసకాయ కాదు బూడిద గుమ్మడికాయ గ్రీన్ కలర్ గ్రీన్ గ్రీన్ అవుంటాయి అవి చానా ఆ హెల్త్కి చానా బెనిఫిట్స్ చేసావా ఈ మధ్య ఎబుడన్నా క్యారెట్ హల్వా
అదే చేశానక్క నేను ఇట్లా చేస్తాను నువ్వు ఎలా చేసావో ఒకసారి కనుక్కుందామనేసి సి
అంటే ఇంట్లో పాప అంత స్వీట్ తినదు ఆమె పచ్చి పచ్చివి తినేస్తుంది క్యారెట్
అవున్లే
ఆ పచ్చివే ఎక్కువ కర్రీకి గూడ ప్రిఫరెన్స్ ఈదు పచ్చివే తినేస్తాంటుంది
ఆ అది క్యారెట్ ఫ్రై చేసినా గుడా ఎందుకో స్వీట్నెస్ వస్తుందక్క
నచ్చదు అది ఏదన్నా పక్కన సపరేట్గా నంజుకునే కర్రీ ఉంటే తప్ప అయ్యలేద్దాన్ని
అవునవును ఇంక ఏదనా పప్పు అలా చేసుకోని ఇట్ల ఫ్రై చేసి కుంటే సరిపోతుంది గాని ఇంకా చపాతిలోక్ గూడా ఎక్కువ తినాలనిపించడం లేదు క్యారెట్ ఫ్రై
లేదు ఆ బీట్రూట్ అన్న బాగుంటుంది గానీ క్యారెట్ బాగుండదు
అవును
అంటే క్యారెట్ లాస్ట్ లో కొంచెం చిల్లీ పౌడర్ ఎంత ఏసినా ముక్కలు నమ్మిలినప్పుడు స్వీట్నెస్ అనేది ఎట్లా వచ్చేస్తుంది
అవునవును దానికే స్వీట్ అయితేన బాగుంటుంది గదా నేను ఇలా చేస్తాను ఒకసారి కనుక్కుందాం అనేసి నీకు అడుగుతున్నా
అవును
ఉహూ
ఈ మధ్య క్యారెట్ క క్యాస్ట్ కాస్ట్ గూడ తగ్గింది క్యారెట్
అవును ట్వంటీ రుపీస్ ఏమో ఉంది ఇవాళ
అవునవును కేర్ ఇక్కడ ఉంది కానీ బాన్నాయి క్వాలిటీ మాత్రం బాగున్నాయి
అవును వెజిటేబుల్స్ కాస్ట్ తగ్గినయ్ గదా
అవును టమోటాస్ మరీ దారుణం టెన్ రూపీస్కి త్రీ కేజెస్ అలా ఇదియిపోయింది ఇప్పుడక్కడ యుద్ధం జరుగుతాంది కదా అమెరికా రష్యా
ఆ
అన్నీ ఇక్కడే ఇద అయిపోతాన్నాయి పాపం పడేస్తున్నారు చాలా మంది టమోటాలు అన్ని
మేమ్ కూడా టమాటా ప తోట వేసినమా ఇంకా తక్కువ కాస్ట్ వచ్చింది కాబట్టి పంట మొత్తం నష్టం అయిపోయింది
అవును కొంతమంది వదిలేస్తారు ఊర్లో పాపము పీక్కోని లే అని చెప్పి
అవునవును
లేకపోతే దున్నేస్తారు కదా మీరు అంటే నెక్స్ట్ పంట కన్నా ఇది వస్తుంది అని
ఉ అట్లే సతవ పోవుతుందనేసి అట్లేసేస్తాం
ఇ తీసారా ఒక్కోతన్న మీరు
ఆ తీసాం అక్క తీసి మార్కెట్కి వేసేసాము ఏమంటే ఎక్కువ కాస్ట్గా లేవు కాబట్టి అంతా ధర అంత ధర రావడం రాలేదు పెట్టుబడి కూడా రాలేదు
అవునవును ఇప్పుడు కోసే వాళ్ళు ఇబ్బంది పోపము ఎక్కడ వెళ్ళాలి
బీట్ బీట్రూట్ తో స్వీట్ ఏదన్నా చేయొచ్చా అక్క
నాకు తెలిదమ్మా బీట్రూట్ నేనె ఎప్పుడుూ చెయలేదు నువ్వు ఏదైనా చెప్తే నేను ట్రై చేస్తాను
బీట్రూట్ ఏదనా చేసేనే అది కలర్ కలర్ అయ్ అంత అంటుకుపోతు నా
ఆ కలరే నచ్చదు నాకు
అవును అందుకోసం నా బీట్రూట్ ఏదైనా చేస్తే బాగుంటుంద ని హల్వా వాట్లా
ఆ నాకు తెలీదు నేను ఎక్కువ ఫ్రై ఏయ్ చేస్తాను చపాతికే ఇంకే కర్రీ ఏద నికి ప్రిఫరెన్స్ ఈందాన్ని
అవున్లే
నువవోమని చెప్తే నేను ట్రై చేస్తాను ఫ్రై టైప్లో కానీ వెరైటీగా
అవును
ఉమ్
ఇది బంగాళాదుంపుతో కూడా చేసుకోవచ్చు కదా అక్క హల్వా లాగా స్వీట్
అట్లా చేస్తారు కొంతమంది అంటే స్వీట్నెస్ యాడ్ చేసేకి హనీ ఇట్లాంటివి ఉన్నాయి కదా ఏ ఫ్రూట్ అయినా చేస్తారు చాలా మంది వాళ్ళకి తగంటే ట్యాలెంట్ ఎక్కువ ఉన్న వాళ్ళు వాళ్ళకి తగ్గట్టు మార్చుకుంటారు ఏదానైనా ఉ
నేను ఒకసారి ట్రై చేసినాను అక్క బంగాళాదుంపతో స్వీట్
బాగుందా
అంటే పాయసం
పాయసమా
ఉమ్
అంటే ఈ చిప్స్ కె స్వీట్ పొటాటో ఇలా ఉంటాయంట కదా కొ కొన్ని చిప్స్కే వెరైటీ లుంటాయంట
అవును చిప్స్ తో చిప్స్ కూడా చేస్తారు అవి కానీ బంగాళాదుంపతో కాదు బంగాళాదుంప కాకోకుండా అవి కొంచెం గట్టి ట్టిగ ఉంటాయి అక్క వాటిని ఏమో ఉంటారు మన సైడ్ దొరకవు ఎక్కువ
అదే ఎప్పుడన్నా చిప్ కాలుఇవ్వండింటే వీటితో సరిగ్గా రావు అని వాళ్ళే చెప్తారు మార్కెట్ వాళ్ళే చెప్తారు కొనేటప్పుడే
ఆలు అయితే బాగా పర్ఫెక్ట్గా వస్తాయి
ఉంటే వేరే పొటాటో ఉంటాయి వాళ్ళు చేసేవాళ్ళు వేరే తెచ్చుకుంటారు అంటారు
ఉ అవునవును చిప్స్ పొటాటోస్ వేరుంటాయి
ఉ ఈ చిప్స్ పూట మ్యాంగో దీంతో బాగుంటుంది బనానాతో చిప్స్ బాగుంటాయి
అవును బనా బనానాతో బాగుంటాయి ఇంకా కాకరకాయ కూడా బాగుంటాయి
ఏమో కాకరకాయ చూడలేదు కానీ నేను బనానా ట్రై చేసినా
అంటే నేను ఇంట్లో ఏం చేయలేదు బయట తెచ్చుకొని ఒకసారి చూతున్నాను
ఇంకా అంటే రెడ్డి రెడ్గా ఉంటుంది పొడువుగా ఉంటాయవే కదా
గ్రీన్ కలర్
అంటే కలర్ ఉంటాయి లే కలర్ వేసింటాయి గ్రీన్ ఉంటాయి ఆరెంజ్
పకోడకి వేస్తాం కదా ఆ ఈ మిక్సింగ్ ఆ పకోడకి మిక్సింగ్ అదే వేస్తారు దానికి కూడా
అదే అదే
అవును బాగుంటుంది టేస్ట్ అయితే
బాగుంటుంది మీ
కందదుంపలు ఇట్లా వాటితో కూడా చేస్తారు చిప్స్ అవి కొంచెం టేస్ట్ వేరే ఉంటాయి
అవునవును నేను ఎప్పుడు తినలేదు నాకు గందదుంప అలర్జి తినలేదు
సరే అక్క అయితే
సరే సరే